అవి నిపిస్తుందండి బాన్నారా అండి
హా బాగున్న మీ రు బాగున్నారా
యా ఐ యాం గుడ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలీ
ఓకే
పని అయిపోయింది ఇంట్లో వంట పని అయిపోయింది ఇగ ఖాళీగానే ఉన్నా ఇప్పుడైతే
అవునా అండి ఉ ఇంటి లోనే ఉంటారా లేకపోతే ఏ మన జాబ్ గాని ఏమనా
అదేం లేదండి ఇంట్లోనే ఉంటా ఎందుకంటే పిల్లలు ఉన్నరు ఇద్దరు ఇక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటా
అవునా అండి పాప బాబా
ఆహా ఇద్దరు బాబులే
వావ్ ఆ మీ స్టడీ ఎంతిదండీ
ఇగ నాది డిగ్రీ అయిపోయింది
ఆ విచ్ ఇయర్
ఇగ టెన్ ఇయర్స్ అయితంది
ఓ టెన్ ఇయర్స్ ఐ తుంద సో అప్పుడే మన జాబ్కి ట్రై చేయకపోయారా అప్పుడు కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండే కదా
అంటే నేను ఇగ డిగ్రీ అయి పోగానే నాకు పెళ్ళయింది ఏం కొంచెం అంటే సిచ్యువేషన్ బాలేక ఇగ ఇగ అట్లా పెళ్లి చేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి అంతిగా
ఓకే అండి సో ఇప్పుడు మీ పిల్లలు ఎ జ్ విచ్ స్టాండడ్
ఒకాయనే సెకండ్ క్లాస్ ఒక ఆయననేమో ఫోర్త్
ఇప్పుడు మీకు నాది బిఏ కంప్లీట్ అయిందండి ప్రెజెంట్ అయితే ఆర్ ఆర్ బి ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్నా
ఆహా
అ
తెలుగు మీడియం ఆ ఇంగ్లీష్ మీడియమా
అంటే ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియమే స ఆ అప్పట్లో టెన్త్ వరకు తెలుగు మీడియం
ఆహా
ఆ టూ తౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ నాది
హ హ ఎన్ మాదీ.
ఇప్పుడు పడే జాబ్స్ కీ రిలేటబుల్గా మీ ప్చ్ అంటే ఇప్పుడు మీ ఏజ్ చెప్పకుండానే మీరు, ప్చ్ ఏజ్ ఎలిజిబుల్ అయిన జాబ్స్ ఏమన్న ఉంటే, మీరు ప్రిపేర్ అవ్ అవుతే బాగుంటది గదా.
మీరు చెప్పింది కరెక్ట్. టేలే గానీ ఇగ పిల్లల్ని చూసుకోవడం మామూల్ ఇక్కడ ప్రైవేటియి గూడా ఉద్యోగాలూ, అంటే మా వాళ్ళు రమ్మన్నా గూడా, నేను వెళ్ళలేనీ అంటే పరిస్థితి అన్నమాట. చిన్న పిల్లలు ఉన్నారు గదా వీళ్ళు చూసుకోవడానికీ. ఉమ్ చూసుకోవడాన్ వీళ్ళనీ రాగానే మళ్ళా స్కూల్ కెళ్ళి రాగానే చూసుకోవాలె మళ్ళ వాళ్ళకి ఏమన్నా కావాలంటియ్యాలె. కాకుంటే మా అత్తమ్మ వాళ్ళు ఉన్నరులే గానీ, ఇగ నేను ఎవరి మీద ఆధారపడీ వాళ్ళని వదిలేశె అంతా లేదు. ఇగా మా ఆయన గూడా ఎందుకు నీకూ. అవసరమానే అన్నట్లు మాట్లాడేసరికి ఇగ నేన్ గూడా, కొంచెం పెద్దగాని వాళ్ళకి పెద్దగైన్ తర్వాత చూసుకోవచ్చులే అని అనుకున్న.
సో ఈ కార్య యాప్ అనేది కొంచెం, ఈజీగా ఇంట్లోనే ఉండీ, కొద్దిసేపు ఒక గంట సేపు చేసుకోవచ్చూ టాస్క్ కదా. కొంచెం బానే ఉంది ఇది
మళ్ళ అందులోటిగో ఇట్లా ఇప్పుడు జేసే కాల్స్ ఉన్నయి కదా. మనా మామూలుగ మన కడుపులో బాధ అనేదీ. ఇప్పుడు ఇంట్లో పనీ వల్లా అవన్నీ చెప్పుకోవడానికి ఉంటది కదా.
అవునండి.
ఇగ అట్లా న్నాక్ ఇది మంచిగనే అనిపి చింది ఇగా.
ప్రీవియస్ టాస్క్ లు కూడా బానే అనిపిచ్చాయీ.
ఆ అవును నేను కూడా ఇంతక్ ముందు చేశినా అంటే మాములుగా నా మీక్ ఎంతొచ్చింది మాములుగా.
ఐ థింక్ విస్ ఇట్ హట్ అఫ్ దిస్
ఆ తిన్నరా.
లేదండి యాక్చువల్లీ ఇప్పుడే ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నా.
ఆహా.
ఒకవేళ మీర్ చెయ్యాలనుకుంటే ఏ జాబ్ చేస్తారు పిల్లలు కొంచెం పెద్దగయిన్ తర్వాత.
ఇగ ఏదుంటే ఆ ఇగ అదే. మనకు ఇగ మామూలుగా ఇగా ఏదీ మంచిగ అనిపిస్తే అదే. నేన్ ఏ జాబు అని అనీ ఇగా న నేన్ చెప్పలేన్. కాకుంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, నాకూ ఇప్పు కొంచెం పెద్దగయినంక గాదు ఇప్పుడైనా సరేగానీ. ఇప్పుడు పొద్దుగాల వాళ్ళు స్కూల్కి ఎళ్ళారనుకో, మళ్ళా వచ్చేసరికే ఫోర్ థర్టీ అట్లా అయితది కదా. ఇప్పుడు నేనూ నేను వెళ్లే జాబ్ ఎట్లా, పొద్దుగాలా పది గంటలకట్లా పోయ్యీ, వాళ్ళకంటే ముందే వచ్చే త్తే బాగుండేది, అసంటిది ఏమన్న దొరుకుతే అని అనుకుంటా. అం తే ఇగా.
అవును పిల్లలున్న ప్రతీ అమ్మక్ కీ ఇదే బాధ.
ఇగా, ఇగ అదే ఇగ అహా నేన్ ఏ జాబ్ ఐనా ఆ
పడింది
ఏ జాబ్ అయినా పర్వాలేదు గాని ఇట్ల టైమింగ్స్ ఇట్లా సెట్ అయితే మంచిగా ఉండడు కదా అని అని అట్లా ఇగ
అవును ఎందుకంటే పిల్లల రెస్పాన్సిబిలిటీ మొత్తం మా అమ్మ అమ్మ మీదే ఉంటుంది కాబ టి ఆడవాళ్ళకి అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడే జస్ట్ థాటే అది
ఉ
మెంటు అంటే ఏజ్ ని బట్టి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపున్న పిల్లలకి పిల్లలు ఉన్న అమ్మలకి ఏది ఎలిజిబిలిటీ చూస్ ఉంటారు కదా సో అలా చేసి ఏమైనా వాళ్ళకి సపరేట్ టైపింగ్స్ పెడితే బాగుంటది జాబ్ కి
అవును
ఉ
అట్లుంటే నిజంగా బాగుంటది
జస్ట్ ఏ థాట్ అది జస్ట్ నౌ మీరు ఇప్పుడే చెప్పారు కదా ఇప్పుడే ఆ థాట్ వ
మర అం అంతే కదా ఇప్పుడు మా అత్తమ్మ ఉంటది ఇ ఇంట్లోనే ఉంటదామే కానీ నాకు నమ్మకం ఉండదు అమ్మో నేను లేకుంటుంటె ఒకవేళ ఎప్పుడైనా బై మిస్టేక్ అసలు ఎటు వెళ్ళను ఒకవేళ ఏదన్నా పని మీద వెళ్ళింది అనుకో రెండుమూడు గంటలలో నేను తిరిగొ చేస్తా వాళ్ళు వచ్చేసరికి అని అనుకోని వెళ్ళింది అనుకో ఒకేళ నేను రాలేనే అనుకో అప్పుడు రాలేదు అమ్మ వాళ్ళు వచ్చిరు ఇంటి దగ్గర ఎక్కడ ఏం చేత్తారో ఎందులో వేలు పెడతారో వాళ్ళు అసలు ఈమె పట్టించుకోదు చూడదు అసలు తిన్నరా తినలేదా ఇది నా ఇగ ఇగ వాళ్ళ మీదనే ధ్యాస మొత్తం ఇగ ఇక నమ్మకం ఉండదు ఎంత ఒకవేలా
అవును నమ్మకం అని కాదు గని అది ఎలా ఉంటది
ఇక అంతే ఇక ఆమె చూసుకు చూసుకుంటది లేగాని ఇక ఇక మనక ఏందో అట్లా అలాంటి ఫీలింగ్ ఇక అంతే ఇక హా
అవునండి
ఉహు ఇంకా వాళ్ళే అంటారు అంటే మేము బా కనలేదా మేము పెంచలేదా ఎందుకు నువ్వు అంతగానం అట్లా అంటారు గాని
అంటే ఇప్పుడు ఆ జనరేషన్ వేరే ఇప్పుడు ఈ జనరేషన్లు వేరే కదండి
ఉ ఇగా అనేదే కానీ వాళ్ళకి తెలియదు కదా అట్లాంటి ఇగ
అవును సో ఈ జనరేషన్ వాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడు టైం కాదు అర్థం చేసుకోరు కొన్ని కొన్ని వాటిల్లో కొంతమందికి ఉంటందా నాలెడ్జ్ కూచొని అర్ధం చేసుకోండి
ఉమ్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు
లేదండి యాక్చువల్లీ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో
ఆహా
కుంటూ మాట్లాడుతున్నా
ఉహ్
అంటే ఇప్పుడు మళ్ళీ కుకింగ్ జేయాలి కుకింగ్ చేయ చేయకపోతే మళ్ళీ బాగోదు కదా ఈ టైమ్ యాక్చువల్లీ ఎయిట్ కావస్తుంది
అవును అంటే మీరు అంటే ఇప్పుడు మీరు మ్యారీడ్ ఏనా
యా అవునండి
ఉ హు
మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఈ యాప్ లో మారిచే ఉన్నారు ఎందుకంటే వాళ్ళక్ కే కొంచెం లైక్ ఏమంటారు ఏ జాబ్స్ చెయ చేయకుండా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో వి నీడ్ టు డవు టు సంథింగ్ అని చెప్పేసి మళ్ళీ ఏ లోడ్ చేయాలి అమ్మా ఓకే ఇది కొంచెం పర్లేదు ఇలా చేసే అయినా మ కొంచెం రిలీఫ్గా ఉంటది ఏదో చేస్తున్నాం అనే సాటిస్ఫై ఒళ్ళంతా కాబట్టి సో ఎక్కువ ఈ యాప్ కనెక్ట్ అయింది మాత్రం మ్యారి మ్యారేజ్ అయిన ఉమెన్స్ కి
అవును
మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నా తెలిసిన వాళ్ళంతా మ్యారేజ్ అయిన వాళ్లే
హు నిను మాట్లాడినోళ్లు అయి తేమ్ ఒక్కలు ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడేనా మాట్లాడిన వాళ్ళు ఇగ చదువుకునే పిల్లలే వాళ్ళు హ ఆ నేను మాట్లాడే ముగ్గురితో మాట్లాడిన వాళ్ళు చదువుకునే వాళ్ళే హాస్టల్లో ఉన్న అక్క తర్వాత ఏస్త అక్క అని అంటారు వాళ్ళు
అహ మాట్లాడారా మరి మీతోని
మాట్లాడిరు
ఆహా బానే మాట్లాడారు బిజీ షెడ్యూల్ లో వావు
బాగా మాట్లాడిరు వాళ్ళు అంటే నేను ఇగ నేనంతా మామూలుగా మనం ఇట్లా ఫ్రెండ్స్ అయినా కూడా ఓను అక్క లెక్క అట్లా ఫీల్ అయినట్టు వాళ్ళ బాధలు ఏంటో అవన్నీ నాకు మాట్లాడిన మాట నాతోని
నాకు ఇప్పుడు వరకు అలాంటి పర్స దొరకలేదు
బానే మాట్లాడరు నేను కూడా అట్లా అనుకోలేదులే ని ఇక మా ఇక నేను మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చిందో లేదో తెలియదు కాని మొం
అబ్సలూట్లీ నాకైతే నచ్చింది నేను యాక్చుల్లీ మీరు మాట్లాడే విధానం గాని ఇప్పుడు ఫోన్ చేసే చెయ్యంగానే ఫస్ట్ మీరు పక పలకరించిన విధానంగానీ నాకు బాగా నచ్చింది మేబి వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు మీరు మాట్లాడారనుకో ఈజీగా తను పైపోతారు అంతే ఈజీగా డిస్ కనెక్ట్ కూడా అయిపోతాది
అవునవును ఎందుకంటే నేను కూడా నాకు మా మాట్లాడడం బయట అంటే ఎక్కువ నేను మాట్లాడలేను కూడా ఫస్ట్ ఇక వాళ్ళు స్టార్ట్ చేసారునుకో మాట్లాడడం ఇక అప్పుడు మాట్లాడుత తననిగా
ఓకే నాది కూడా సేమ్ సిచువేషన్ వచ్చింది కానీ ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్ అలవాటు చేసుకుంటూ మాట్లాడడం నేర్చుకుంటున్నా
ఇక అంతే కదా ఎందుకంటే పిల్లుం ట్రూ ఇక వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి మనకు కు ఇ జనరేషన్ మాటలు కూడా మాట్లాడాలి నేర్చుకోవాలి ఇగ అంతే ఇక వాళ్ళతోని పాటు ఎందుకే
అంటే ఈ జనరేషన్ లో ఉన్న టెక్నిక్స్ ఏ యూజ్ చేయాలి వర్డ్స్ యూస్ చేయాలి నవాన
అవనిగ వాళ్ళ కోసమనా ఏం చేస్తాం మరి
ఓకే అన్నిస్ సరే బకు